హలో ఆ చెపూరా స
న దగ్గర ఫుల్ అట్లా ఆఫీస్ లో పెట్టుకోవచ్చు అంత పాటల సౌండ్
వానకి ఎలా అర్థపవుతు మేడ మాన్ందు పరు చూసుకలని ఆ నిండి ఇచ్చేసరికి ఇ ఆడ ఏర్ పడి కద ఉండి ఇక్కడి కునింటా నేను మామ ముందు కాల్సి మా ంట దీన్నే అంటుంది మేడం నువ్వే ప్రోత్నిస్తున్నావు నేను కా పో ప కా మాట్ అ అన్నదట వర్క్ అయిన ఎప్పు ప వసుకు ఏన్న అటి్యషన్ మలాకలైత విన్న పంగలు అయితు మ చెల్లిి అది ఎక్కుడ నాకుస్తుంది
ఆ ఏంటి సిస్టర్
మంచిల్ళలే అదే చెప్తుంట అవుతుంది అక్కడ ను ఫన్ బాగా మాట్లాడన కావచ్చతే ఇంకా నా కాల్చ ఎప్పుడ అయిపోతే నా మత్రైన సలా ఏది క్యాబ్ నస్తడు టక్స డైవ మాది అంత కార్ మా చలు కార్ మాది మీ రఫలు గుంది
మేముండేది సిటీయే అ
వచవడినా నివానా
ఆ కాదు కాదు
మీత్త మామే మామే గల్ చీ ఉంటారు